చెప్పురా
ఏం చేస్తున్నారు ఫైన్ హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు
ఓకే
హు తిన్నారా
తిని కూర్చున్న
హ హ ఏం కర్రీ
కర్రీ వచ్చేసి చికెన్
వా వితౌట్ నాన్ వెజ్ పోద అనుకుంటా
వితౌట్ నాన్ వెజ్ అంటే అట్లే ఉండదు నాన్
నాకు కష్టం నాకు సైడ్ క ఆమ్లెట్ అయినా కావాలి
ఆమ్లెట్ అయిన కావాల్సిందే నా
ఆ ఓ వన్ టూ టైమ్స్ అంటే ఓకే తింటాం కాకపోతే ఒక మధ్యలో చాలా గ్యాప్ రావద్దు మ్ యాచ్చోలీ నిన్న ప్లాన్ ఏసా హెచ్వైడి వెళ్దామని నేనయ్యలేదు నా మీద వేసారు తీసుకెళ్దామని
ఆ రా రో
మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ మా అక్క ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ అదట్టర్ ఫ్లాప్ చేసిస్తా
ఎందుకు బాలవనినావలేదా
అదే అంటే నేనైతే నాకు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాలి ఏదైనా వాళ్ళు తర్వాత డిసైడ్ అయ్యి ను్ ఒకటి రావాలి అంటే అది కుదరని పని అది సో న నేనం చేసిన హెచ్చ బటి ఆ సో హెచ్వడి వెళ్దామని వాళ్ళు చెప్తే నేను ఏహ కుదరదు అది ఇదని చెప్పి వాళ్ళు హెచ్వడి వెళ్ళలేదు నేను హెచ్వడికి వెళ్ళలేదు ఇక వాళ్ళు వరంగలు వెళ్ళు అని పంపించిన ఇక
సరే ఒకేలా వెళ్తే చుట్టలు ఉంటారు కదా
మ్
షాపింగ్గ్కి హే హయ్ అక్కడే తీసుకుంటారా
ఆ మాది షాపింగ్ హెచ్వైడి లేకుంటే ఈ వరంగ లోనే ఉంటది ఇక ఇక్కడ అసలు ఏం ఆల్మోస్ట్ ఏం తీసుకోం జస్ట్ టాప్ చె డైలి వెరీ ఇక్కడ అక్కడైతే మ్యారేజెస్ కి బర్త్డేస్ కి స్పెషల్ ఒకేషన్స్ ఉండే ఇవన్నీ అక్కడ ఆ హానమ్కండ ఉంద
నిన్న అన్నం కొండ కాదు వరంగల్లో హాయ్ ఎ లో ఏ ఏరియా పోతురు షాపింగ్కి
అక్కడ ఆల్మోస్ట్ చాన్మినార్కి వెళ్తారు నేనైత్ అయితే ఫట్స్ట్ తిరగడానికి వెళ్తా నేను నాకు కావాలి నేను వెళ్తా నేను తిరగడానికి అని
ఎటు చూసినా ఐదు ఇయర్రింగ్స్ కనిపిస్తాయి
ఆ ఆల్రెడీ మా అక్క చూసింద అంటా అవి ఈ పండకు కాశ్మీర్ బ్యాంగిల్స్ అని స్నేగా ఇన్స్టార వాటి కోసం వెతికితే అది ఒక్కటి లేదంటే అక్కడ ఒక్కట్ ఒక్కటి అంటేఒక్కటి గు లేదు ఒక్క షాప్ లో లేదంట లేదమ్మా స్టాక్ అయిపోయింది లేదమ్మా స్టాక్ అయిపోయింద అని చెప్పినరంట ఫుల్ ట్రెండ్ అది మాముూలు ట్రెండా అది
ఏముంది మనం సెట్ చేసుకోవచ్చు అబ్బో ఆయ్యే ఫోర్ బ్యాగిల్స్ మీసో లో దాంట్లో తిరగడానికి పర్చేస్ చేసి ఆ వర్ష వర్షం బస్ బ్యాంగిల్స్ సెట్ చేసుకుంటే ఆ అంత
హుమ్ కాకపోతే అది ట్రెండ్ వచ్చినప్పుడే వేసుకోవాలి అప్పుడే ఒక లుక్ ఉంటది లేకుంటే ఉండదు మళ్ళీ ఉ బిర్యానీ అట్లే తిని కొంచెం షాపింగ్ చేసి వచ్చారుగా వాళ్ళు
ఎది పోయిన బిర్యానీ మాత్రం కంపల్సరీ బియానీ క మ్యన్డటరీ
మ్యాండేటరీ ఆ ఫుడ్ అస్సల్ ఎక్కడికెళ్లినా నువ్వు ఫుడ్ ఒదిలిపెట్టదు.
మరింత లాఉన్నా
అదే కదా ప్రాబ్లం నేను తిన్నా లావ అవ్వట్లేదు అదే ప్రాబ్లం నాకు నాకు కూడా ఉంటది లావ అవ్వాలి లావ అవ్వాలి అని
నువ్వు నువ్వు నీ డజన్ మోసుకున్నావా వస్తుందా నీకాడికచ్చి అందుకే ముందు నీనుఅడిగింది అవి మేమందరం దిగిన ఫొటోస్ ఆ ఆ రోజు ఇవెంట్ రోజు మేమందరం దిగిన ఫొటోస్ నీ ఫోన్ లోనే ఉన్నాయా మీ చైతన్య అక్క శరణ్య అక్క అక్క మేము నలుగురు దిగినవి రాలేదు నాకు
ఆహ న నాకు ఆ విషయంది తేల్వది ఇగ
అయితే చైతన్య అక్క ఫోన్ లో ఉండొచ్చు
ఉహు
రేపు చీర కట్టుకుని డా అంటుంది అక్క చీరా ఏముంటది నువ్ బట్లు కట్టుకుని రా నేను రెడి అయితా అని చెప్పింది
ఉహ్ మ్
మీ అక్క వస్తది ఏ మున్న మేమ్ మీ మీ నేమ్ కోరడం ఉండదు అన్నే నాడమ్మ అక్కయ్ అంతేగా ఇవడి కొన్న దన్
నేను స్పెషల్గా వెళ్ళి ఏముకున్నను ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు షాపింగ్ మీద మాకు క్కనే తీసుకొని వస్తది బట్ బట్టలు చెప్పులు చెప్పులు ఒకటి నా ఇష్టం ఎందుకంటే నాకు కంఫర్ట్ గా కావాలి అని ఆ మిగతాయిన్నీ మా అక్క ఇది తీసుకో అది తీసుకోని తనే సజెస్ట్ చేసది ఆల్మోస్ట్ ప్రతిది అట్లయితేనే ఆవకాయ్ తినాకు
అట్ల అయితనేే మది ఓ కొన్ని మనం కొనుక్కునేయి అంతసేపు మంచి సూషన చెేపి మంచిగాంత
ఇంటికి వచ్చింది తెలవారింది కేన్ వి వో
ఎన్న తీసుకు మమ్ విట్టది ఎందుకంటే ఇప్పుడు మన మన సెలెక్షన్ మనకు నచ్చిది అనుకో మమ్మీకి ఇట్లా ఇదిేం బాగుంది ఇది ఎట్లు ఉంది అది అట్లాని తిరిగితే మంటలు వస్తుది కదా వందరు వస్తుంది ఆ మెంటర్ వందరు వస్తుది సరేైన వే తీసుకుని ఏదో ఒకటి తీసుకో ఏంగాతిను నీకు నచ్చింది నీకు నచ్చితే ఏం కాతి అంటే అది వేరు ఏం మంచిగా ఉందని తీసుకున్నా దోడ్డలు తీసుకు
దానికి అంద డబ్బులు పెడతారా అసలు అని చెప్తాారు డైరెక్ట్ అట్
ఆ
అసలు ఎవాడండి నిన్న కాంత డబ్బులుని ఎందుకు ఇచ్చినాను అది కొంచెంలోనే ఇంకంచం తక్కువలోనే వత్తది అని చెప్తారు వాళ్ళు లాస్ట్ ఇయర్
అ అంత మన ఫ్రస్టేషన్ మొత్తం మన అంత కాస్ట్ పెట్టినందుకు
ఆ అగ తర్వాతరిగిరెట్ట్రా ఎందుకు తీసుకున్నారా వీదిళో ఏది చెప్తతేారు తీసుకుంటే అయిపోయేది కదార అని మా క తీసుకుంటారుా ఆల్మోస్ట్ కాకపోతే లాస్ట్ లో అడుగుతంది నాకు నేను ఎప్పుడు సజెషన్ ఇస్తా అంటే ఒక రెండు డ్రెస్సులు నా ముందు పెట్టి ఏది ఏది తీసుకోవాలి చెప్పు అంటే అప్పుడు చెప్తా వంద నా ముందు ఉంటే నేను ఏం చెప్పను అప్పటి వరకు మొత్తం నెనే కన్ఫ్యూజన్ లో ఉంటా వందు ఉంటాయి కాబటి దేవి
కన్ఫ్యూజన్ లో ఉంటాం గానీ ఫస్ మనం ఏదఐతే వట్టుకుంటామో వంద డెస్లు దీపించిన మళ్ళీ లాస్ట్ అదే
ఆ అవును నేనైతే లాస్ట్ కి ఈసారి పండక్కి మా మమ్మీ కూడా మా అక్కనే ఎళ్ళింది. నేను అస్సలుక్కకి చుట్టుపక్కల కూడా వెళ్ళలేదు నేను మా
బలేస్సరు చెబ్బి చెబ్బి చెబ్బి చెం
అత్తకొక డ్రెస్ నచ్చింది మా మమ్మీకి వేరే డ్రెస్ నచ్చింది రెండు వద్దని ఇంకొక డ్రెస్ చూసారు అది కూడా అంత లిక్కు రావట్లేదు కొంచెం హెవీగా తీసుకుందాం అది ఇది అని మళ్ళీ వేరే డ్రెస్ ఎన్ని డ్రెస్సెస్ చేంజ్ చేసారో నా కోసం అంట ఎందుకంటే నేను అక్కడ లేను ప్రజెంట్లా
ప్రజెంట్ అక్కడ లేవు గావట్టి
అన్ని డ్రెస్సెస్ అయినాయి ఇగ ఏమంటారు క్లాత్ అది కుట్టించి వేసుకున్నాయి
పుటించనా ఐయితే
హా
అండ్ నార్మల్గా మోడల్ ఫోన్
అవి కింద ఏమో ప్లాజో పాయింట్ అని చెప్పిన కాకపోతే తను బిజీ లో ఉండి ను చేయలేదు పైన ఏమో షట్ మెడల్ ఫుల్ హ్యాండ్స్ అట్లా పెట్టిచ్చా మేము తట్టు లెట్టు నీక ఎందుకు భూమి ఇంకా హైడ్ గా కనిపిస్తావు ఫుల్ హ్యాండ్స్ అయితే అని చెప్పింది ఇక మనం వింటావా ఇన్నడోళ మనం
మనకు ప్రచ్చినయి కావాల వాళ్ళకి రచ్చిన మనకెందుకు.
సో నేను ఏం చేసిన ఇగో మమ్మీ ఇట్లా అంటాను నాకైతే అది ఫుల్ డ్ర ఫుల్ హ్యాండ్స్ అయితేనే ఆ డ్రెస్ కి లుక్ వత్తది నేను వేసుకుంటా అప్పుడు అది చెప్పి నువ్వు ఫుల్ పెట్టి ఏం కాదులే మమ్మీ అట్లనే అంటది అని చెప్పి ఇద్దరం మళ్ళ ఒక మాట మీద వచ్చి అప్పుడు కొట్టిేసుకొని వేసు మనక ఎవరైనా ఒక సపోర్ట్ కావాలి లేకుంటే ఎక్కడో ఒక దగ్గర అది అది చెప్పింది ఇంట బాగుండిందో అని అనిపిస్తంది కదా అందుకోసం అని అట్లా చేస రెండు కొర్తి ఇచ్చినా సర్ డ్రెస్సెస్ టాప్స్ కూడా ఉన్నాయ్ ఆ జగన్నికి రాత అనే ఉంటది ఆ రోజు ఒక టాప్ వేసిన ఇంకొక టాప్ ఉంది కొత్తది ఇంకొక రెండు కుట్టిచ్చింది ఒక టైం పండగ వేసుకున్నా జస్ట్ మొన్న ఇంకొకటి వేసుకున్నా ఇక రెండు కూడా నా ఇష్టం అంతా ఫుల్ హాండ్స్ చేయించిన మా అమ్మ ఏం చెప్పింది నేను అట్లా వేయకూడదు అని ఒకవేళ నువ్వు అడ్రస్ కొట్టిసిచ్చ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే నాకు నేను వేసుకుంటా లేకుంటే నువ్వే వేసుకో ఆ అడ్రస్ అని చెప్ప చెప్పింది అరే వేద్దాం రా వేసుకుంటా అని చెప్తాను కదా ఫస్ట్ టైమ్ అని అడిగిన తర్వాతకి అర్థమ మామమ్మీ వేసుకోదు జస్ట్ నా కోసం అని అట్లా చెప్తంది అని అర్థమే మళ్ళీ ఫుల్ హాండ్స్
నాకు ఇష్టం ఎందుకు మరి నాకు ఆ పిచ్చ ఉంది ఫుల్ హ్యాండ్స్ ది
ఫుల్ హ్యాండ్స్ కొస ఏంటవి హ్యాండ్ వర్క్ పామ్ వర్క్ వచ్చేసారు లూజ్ ఉండాలి
కింద ఏమో హ్యాండ్స్ దగ్గర కొంచెం కుర్చీలు వస్తాయి కదా అవి ఏదో అంటారు గుర్తురట్లే అ ఇ ఉండాలి నాకు కాకపోతే ఈసారి కొంచెం లూజ్గా వదిలి పెెట్టిసినా ఈగా ఎందుకంటే నేను ఎక్కువ కుట్టించుకోను జస్ట్ టాప్స్ తీసుకుంటా జస్ట్ గుట్టించు కున్నా అయినా కొంచెం నా ఇష్టంతో ఒక డ్రెస్ ఇచ్చా రీసెంట్ గా అది అట్టా ఫ్లాప్ అయిందిది నాకు నచ్చలే అందుకోసం ఒక్కసారి కూడా వేసుకోలేదు దాన్ని ఆప్షన్స్ ఉన్నాని
ఉహుహు మా ఫ్రెండ్ ఉంటి కకామా సే మాతో పాటు వస్తుంది గుళ్ళకి వస్తుంది అన్నీ వేస్తుంది తండు తనకి బొటు పెట్టుకోవడం ఎంత ఇష్టమో అసలు
అవునా కొంతమంది అంటారు ఎస్ ని ట్రిస్ ట్రిప్స్ కళ్లినా అందిరు మత్తం ఆల్మోస్ట్ నేను ఇంకొక ఫ్రెండ్ ఉంటా ఇద్దరం మిగతా వాళ్ళంతా హిందూస్ కదా వాళ్ళు ట్రిప్స్ క వెళ్ళినప్పుడు సమ్ ఎక్కడైనా టెంపుల్ ఆగితారు వాళ్ళు దిగుతారు వెళ్తారు వస్తారు మేము కూడా కొన్ని ఫొటోస్ వాళ్ళ ది కదా అంటే ఇ ఫ్రెండ్స్
దవచ్చో ఏం కాదు మేము కూడా వస్తున్నాం కదా.
కాల్ చేస్తా బై్
అఓ